తో
మ్మ్ బాగున్నారండి
బాగున్నా అండి
ఏం చేస్తున్నారండి
పని చేసుకుంటున్నానండి
అవునా ఇంట్లో ఎవరు లేరా అండి ఓ సరే సరే అయితే ఇంకేంటండి మరి సంగతులు ఏం చే ఏం చదువు మీరు ఏం చేస్తూ ఉంటారు
ప్రజెంట్ అయితే ఖాళీయే అండి స్టూడెంట్ నేను
అవునా ఏం చదువుతున్నారు
డిప్లొమా కంప్లీట్ అయిందండి
మరి ఎందుకు బీటెక్ చేయలేదా జాయిన్ అవ్వలేదా
జాయిన్ అవ్వలేదండి జాయిన్ అవ్వాలి
ఓకే ఓకే ఏమండి ఎందుకు స్టడీ మధ్యలో డ్రాప్ చేసేసారు
నార్మల్ గానే అండి
నార్మల్ గానే డ్రాప్ అయిందా
హ్మ్
ఓకే, మీకు ఎండలెలా ఉన్నాయండి?
మాకు ఎండలు బానే ఉన్నాయండి.
ఎండలు బాగున్నయా? మరి ఎండ్ ప్రజెంట్ మరి మీరు, చదువుకోవట్లేదు. మరి ఏమన్నా కోచింగ్ లాంటివి ఏమన్నా తీసుకుంటున్నారా?
ఏం లేదండి, ఖాళీగానే ఉన్నాను ప్రజెంట్ అయితే.
మరి వాట్ నెక్స్ట్?
ఈ సెట్ రాసి, బీటెక్ జాయిన్ అవ్వాలండి.
అవునా, మరి ప్రిపేర్ అవుతున్నారా అండి?
ఉమ్, ప్రిపేర్ అవుతున్నానండి.
ప్రిపేర్ అవుతున్నారా? ఏం గ్రూప్ తీసుకున్నారు మీరు?
సివిల్ అండి.
సివిల్ ఇంజనీరింగ్ వావ్! చాల మంచి గ్రూప్ తీసుకున్నారే మీరు? ఎందుకు? దాన్నే ఎంచుకోవాల్స్ ఎంచుకు, ఎందుకు ఎంచుకోవాలనిపిచ్చింది?
నాకదే తీసుకోవాలినిపిచ్చింది, తీసుకున్నానండి.
ఒకె, మీకు అది ఇంట్రెస్ట్ ఆ అండి? అంటే, నెక్స్ట్ బీటెక్ లో వచ్చేటప్ ఇప్పటికి అంటే, ఎట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు?
సివిలే నండి.
సివిల్ ఇంజనీరింగ్ ఆ? అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కెళ్ళాలి అనుకుంటున్నారు.
ఉమ్
ఓకే. మీ ఇంట్లో, అందరు బాగున్నారా?
బాగున్నారండి.
ఓకే ఓకే, మీకు పండగలు అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటయా?
ఆ జరుగుతయండి బాగా.
బాగ జరుగుతయా?
ఉమ్
ఓకే. అలాగా? ఏమేం పడుగ టె చేస్తరు?
ఇక్కడ, గ్రామ దేవత పడుగలని బాగ చేస్తారు.
ఆ, ఆ. ఇంకా
ప్రతి ఒక్క పడుగ బానే చేసుకుంటారిక్కడ
ప్రతి ఒక్క పండగ బాగ చేస్తారా?
ఉమ్
ఓకే ఓకే మరి నూ మీరు కూడా ఇందులోన జాయిన్ అవుతారా? సెలబ్రేట్ చేసుకోవడానికి.
లేదండి, ఎప్పుడైనా రేర్ గా
రేర్గా జాయిన్ అవుతారా?
హుమ్
ఉమ్, మీకు అటు క్లైమేటు అటు ఉన్న అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎలా ఉంటాయంండి?
బానే ఉంటదండి, పర్లేదు.
ఏ కొండలు లాంటివి ఏమైనా, ఉంటయా అండి మీకు?
ఉమ్, ఇక్కడ వ్యూ బాగుందిద్దండి.
అంటే పొలాలు అవన్నీ ఏస్తారా
ఉమ్
ఉం మీ అమ్మగారు ఏం చేస్తారండి
మా అమ్మగారు టీచర్ అండి
టీచరా అండి ఓకే ఓకే గవర్నమెంట ఆర్ ప్రైవేట్ అండి
ప్రైవేటె అండి
ఓకే మీరు ఎంతమంది అండి మీకు సిస్టర్స్ బ్ర బ్రదర్స్ ఎవరన్నా ఉన్నారా అండి
ఒక బ్రదర్ ఉన్నాడండి
తడండి
బీటెక్ చదువుతున్నాడండి
బీటెక్ చదువుతున్నాడా
ఉమ్
ఇంకేం ఏం తీసుకున్నాడు మీ అన్నయ బ్రీ బీటెక్ లో
సి ఎస్సీ అండి
సిఎస్సి తీసుకున్నాడా
ఉమ్
ఏయ్రు మీ అన్నయి
సెకండ్ ఇయర్ అండి
ఓకే ఓకే నీకు డిప్లొమా మంచి ర్యాంకే వచ్చిందా స్కోరింగ్
పర్లేదండి బానే వచ్చింది
మరి ఈసెట్ బాగా ప్రిపేర్ అవ్వాలి కదా
ఉమ్ చదువుతాడాన్డీ
ఉమ్ అవ్వాలి టైం దగ్గరకు వచ్చేసింది కదా మరి అప్లై అప్లై చేశారా
చేసానండి
ఉమ్ మీకు ఫ్రెండ్స్ వాళ్ళందరు మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా
ఉమ్ బానే ఉన్నారండి
ఉమ్ తిన్నారా వంట ఏమన్నా చెయ్యాలా మీరు
ఏం లేదండి కాళీయే
ఉహు మరి మధ్యాహ్నం తిని లంచ్ చేసారా
ఆ చేసానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి మధ్యాహ్నం తిన్నాను
ఉమ్ ఏం చేస్తూ ఉంటారు మీరు
నేను హౌస్ వైఫ్ నండి
ఆ ఓకే పని అయిపోయిందా అండి
ఇంకా లేదమ్మా కాలేదు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను నువ్వేం చేస్తున్నావ్ అని జస్ట్ కాల్ చేశాను మాట్లాడదామని
ఉమ్
ఇంకా నీ ఫ్రెండ్ సర్కిల్స్ వీళ్ళందరూ ఎలా ఉంటారు బాగుంటార అందరూ బా మాట్లాడతారా
బానే ఉంటారండి
ఉమ్ మీకు అమ్మమ్మ మావాయిలు ఉన్నారా
ఉ ఉన్నారండి
ఒకే ఒకే నీ హాబీస్ ఏంటి
హాబీస్ అంటే మామూలేనండి
హాబీస్ ఏం లేవా
ఉ ఉంటాయ్
ఏమంటే ఇష్టం మీకు ఫుడ్ లో ఏమి ఇష్టము నెక్స్ట్ టు మీకు ఎలాంటి హాబీస్ అంటే లైక్
నాకు డిజైనింగ్ అంటే ఇష్టమండి
ఓకే ఏంటి మిషన్ టైలరింగ్ అలా ఏమైనా చేస్తారా మీరు
ఇంట్రెస్ట్ కానీ నేను ఎప్పుడు నేర్చుకోలేదండి
ఓకే ఓకే మంచిగా నేర్చుకోవచ్చు కదా మంచిగా అన్ని విధాలుగా ఇదిగా ఉండిద్ది కదా అలాంటి వర్క్స్ ఏ కదా నేర్చుకోవాల్సింది
హూ
మ్మ్ ఇంకేం చేస్తూ ఉంటారు మీరు
ఏం లేదండి ఖాళీనే
ఖాళీగానే ఉంటారా
ఉమ్మ్
ఓకే మీ సైడ్ ఫ్రీ బస్సు ల్లాంటివి ఉన్నాయా
ఉన్నాయ్ అండి
జర్నీల్స్ చెయ్యటం ఇష్టమేనా మీకు
అస్సలు ఇష్టం ఉండదండి నాకు
గేమ్స్ అలా ఏమన్నా ఆడతారా
లేదండి
కరాటే లాంటివి ఏమన్నా నేర్చుకున్నారా
అలా ఏం లేదండి
ఓకే ఏం కూర చేశారు మధ్యాహ్నం
మాది మునక్కాయ కర్రీ అండి
మునక్కాడ కర్రీ నా
మీది
మాది టమోటా అండ్
ఊ
ఉమ్మ్ ఇంకా మీకు అటు సైడ్ అంటే ఏమన్నా గేమ్స్ లాంటివి అలా ఫ్రెండ్స్ సర్ కిస్సు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా లేప్ పోతే నాలా బయటికెళ్లి ఏమన్నా తిరుగే తిరుగుతారా
నేను ఇంట్లోనే ఉంటానండి
టీ వీ స్ మూవీ లు లాంటివి చూస్తారా
టీ వీ చూస్తానండి ఇంటి దగ్గరుంటే
ఓకే మరి మీరెక్కడకీ వెళ్ళమంటున్నారు ఏం చెయ్యమంటున్నారు మరి మీకిట్ట బోర్ కొట్టదా అండి టైం పాస్ ఎలా మీకు
ఇక్కడ ఎవరు ఉండరండి మాట్లాడ్డానికి
అందుకోసం అని ఇంట్లోనే ఉంటారా
ఆ
అయ్యయ్యో మరి మీ మమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటారా
ఉమ్మ్ చేస్తానండి
మరి ట్యూషన్స్ లాంటివి ఏం పెట్టలేదా
లేదండి
సబ్జెక్ట్ లో ఏం ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం
అన్ని బానే ఉంటాయండి
ఒకటన్నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఉండుద్
అలా ఏం లెవ్వండి నాకు
అయ్యేం లేవా
ఆహా
అంతా మామూలే ఐతే
ఉమ్
మరి టీ లు తాగారా అండి ఇప్పుడు
టీ ఏం తాగమండి పాలు తాగాను ఇప్పుడే
పాల్ తాగారా
ఉ
ఉహు ఓకే ఓకే పాలు హెల్త్ కి మంచిదండి పాలు తాగుతూ ఉండాలి ఆడపిల్లలు
ఉ అలాగే అండి
నెక్స్ట్ బాగా చదువుకోవాలి చదువు లేపోతే సొసైటీలో మనకి వాల్యూ అనేది ఉండదు అస్సలు ఉండదు
ఉ అవునండి
ఎంత బాగా చదువుకుంటావో నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉండిద్ది
హామ్ గోల్ వస్తది చదువుకోవాలండి
మ్ ఇంకా
ఫస్ట్ అయితే అదే ఉంది చదువుకోవడం ఒక్కటే
చదువుకోవడం ఒక్కటే ఉంది
హాయి
మరి బాగా చదువుకో మరి మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి అలా ఏమనా చేస్తామంటే
పెళ్లేమీ లేదండి
ఉ మరి జాబ్ చేయాలని ఉందా మీకు
ఆ చేయాలండి
చేయాలా
ఉ
చెయ్యండి చెయ్యండి బాగా చెయ్యండి చెయ్యపోతే మళ్ళీ ఇబ్బంది కదా మళ్ళీ మీ అమ్మని మీ మీ ఇంట్లో వాళ్ళ అందరినీ చూసుకోవాలి కదా బాగా
నియ్యను
ఉహు ఇప్పుడు మీ గురించి ఏమన్నా చెప్పండి మీరేమన్నా నన్నేమన్న అడగాలనుకుంటున్నారా ఏంటి
అదేం లేదండి నా గురించి చెప్పడానికి కూడా ఏమి లేదండి పెద్దగా
గురించి చెప్పడానికి కూడా ఏమి లేదా
ఆహా
ఉ మీ ఫ్రెండ్స్ గురించి ఏమన్న చెప్పైతే వింటాను
మా ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పడానికి ఏం లేదండి
అవునా ఎంబ్రాయిడింగ్ చేస్తానన్నావు కదా ఏం చేస్తావు ఎంబ్రాయిడింగ్ లో
ఉ ఏదైనా చేత్తనండి
ఏదైనా జేస్తావా
ఉ చూస్తే ఖచ్చితంగా చేస్తను
ఓకే మళ్ళీ ఏమన్నా ఫ్లవర్స్ చేయటం అలా ఏమన్నా చేస్తావు క్రాఫ్ట్ లాంటివి
ఆ చేస్తానండి
మీకు చాలా కలలు ఉన్నాయి అయితే
ఏదో అండి అలా అలా
ఏదో అలా అలా ఉందా అలా అలా ఏం లేదు పర్లే టాలెంటెడ్ పర్సన్ మీరు
య
ఉ ఇంకేంటండి మరి
ఏం లేదండి ఏం లేదండి కాలినే
ఖాళీగానే ఉన్నారు మరి నైట్కి ఏంటి డిన్నర్ ఏంటి ప్రిపరేషన్లు
అన్నమే నండి
స్పెషల్ ఏం లేదా అండి.
ఆ ఏం లేదండి.
ఓ అంత నార్మలేనా
ఆ ఆ
సరేనండి.
సరే అండి.